ఆ సరే చెప్పండి ఆ వినపడుతుందా
నమస్కారమండి
తిద్ధి లేదా మీ దగ్గర
ఉన్నదన్న సిగ్నల్ ఉన్నది
ఏం లేదండి
తిన్నరా అండి
చెప్పండి తిన్ననండి మీ కాడ వేదర్ ఎట్లున్నది
మా దగ్గర మొత్తం వాతావరణం అంత కూల్గుందండి వంట చేసిర్రా అండి
అ
వంట వంట చేసిర్రా
చేసినం
అవునా వినొస్తుంది నాకు అవునా తొందరనే తొందరనే మొత్తం తీరినట్టుంది గా మీకు
తీరింధండి ఇయ్యాల ఆ మా అమ్మ రోజూ పొద్దున్నే ఆరు గంటలకే పోతాదండి పనికి అంత పని చేసిపోతుంది. నేనోక బట్టలు విండిన పిల్లలకు మొఖం కడిగిద్దాం అని అనుకుంటున్నా
అవునా నా ఫోన్ లో ఈరోజు రీచార్జ్ అయిపోతాంది అందుకనే పొద్దున్నే పనిదీర్చుకున్నా ఇగ ఫోన్ మాట్లాడదామానే ఫోన్గా పట్టుకొని ఉండొచ్చా అని తొందరగా తీసుకున్న
అమ్మదొచ్చింది చెప్పండింకా మా ఒ మా కాడిక్కడ వెదర్ బా చల్ల గున్నది చలికాలం ఉన్నట్టు చలి పెడతాంది మంచుతో వానికి అప్పువడి ఉన్నది
అవునా మా దగ్గర గుడ అట్లనే ఉంది మొత్తం చల్లగున్నది మా దగ్గర్లో వర్షాలు పడతాయి కావచ్చ అండి మీ సైడ్ పడుతున్నాయా వర్షాలు
లేదండి చల్లగా గాలి ఉంది
అ ఆ మోటగా మదం చల్లగుంది గాలి వర్షాలు బడతాయి కావచ్చు అననుకుంటా
పిల్లలు స్కూల్ కి ఎళ్లారా
వెళ్ళారు వెళ్ళారు హాఫ్ డేస్ స్కూల్స్ కదా
ఆరున్నరకు
అవునా
మ్ ఆరున్నరకు వస్తా అంది ఇంకా పంపించినాలే పిల్లల్ని
ఇంకేం చేస్తున్నారు
ఆ దేని గురించి అన్న టాపి చెప్పరాదండి ఊకే మాట్లాడుకునే బోరు కొడుతాంది. ఇష్క్య
అవునా ముంది మార్కెట్ లో చింతకాయ ఎంత రేటు పలగుతుంది మీ సైడ్ ఎంత అండి
మాకు మేము మా ఊర్లో చింత చెట్లు ఉంటాయి కాబట్టి కొట్టి వాటికి కొట్టి ఆ ఆ మ్ పొట్టు తీస్కోని వాడుకుంటమండి చింతపండు ఎంత రేటో తెలియదు బయటనైతే ఇట్లా అమ్ముట్ కిలమ్ముతాల్లో తెలవుదు యాబైయొ అరవైయొ మరి
ఆ కిలోన్నరు మా సైడ్ అయితే
ఎమ్మొనే అంత చింతపండు రేటు తెలవదండి
అవునా చెనకాయ చెనకాయ రేట్ ఎట్లుంది మరి ఆ
చెనకాయ రేటు కూడా తెలవదండి కాని మిర్చి రేటు అయితే మూడు వందల మిర్చి రేట్ అయితే మూడు వందలు అండి ఉహు తగ్గేదే లేదు తగ్గేదె లేదు ఇగ త
ఉహూ అంటే ముప్పై వేల కింటాల్ పోతందన్నమాట చే అంటే మే మిరపకాయలు మిర్చి మరి మా ఊర్లో ఎందుకు కండి ఇప్పుడు రెండు వందల యాబై కె అమ్ము తున్నారుగా మరి మనం పచ్చళ్ళ కారం ఇది ఇ మె మిరపక పండు మిరపకాయలు
ఏమ్మో అండి మరి ఇక్కనైయితే మూడు వందల కిలో అంటళ్ళు మా ఇంటి పక్క వాలంటే మా అత్తమ వాళ్ళే అమ్ముతున్నారు వాళ్ళు తోట పెట్టిల్లు వాళ్ళు ఒక పది ఇరవై మందికి ఆల్రెడీ జోకి కింటారా జోకే
అయితే వాళ్లు రేటు ఎక్కువ తీస్తున్నారండి అంటే ఏ రోజు రేటు ఆ రోజే ఈడ మార్కెట్లలో మార్కెట్లలో ఏ రోజు రేటు ఆరోజే ఉంటది కావా కి ఎక్కువ తీసుకున్నరట్టుంది అనిపిస్తంది అంటే రేటు ఇప్పుడు రేట్ అటు నిన్నే మొన్న మా ఊర్లో తీసు పది రోజులు అయితాంది రెండు వందల నలఫై యాభై రూపాయలకు ఇచ్చిర్రు
ఆహ మీ
రెండు వందల యాభై కిల ఇచ్చిరంట తీసుకొచ్చిరు తొడిమలు తిస్తంటే ఇగ మేమందరం ముచ్చట్లు పెట్టుకు కొంటా అడ కూర్చున్నాం కూర్చునింటే ఎంత కిలో ఇచ్చిర్రు అంటే చెప్తారు కదా
మ్ ఇంకా చెప్పండి మీరు హలో హాలో హలో వాయిస్ వినవడుతలేదా హాలో హాలో హలో